చెప్పండి మేడం
ఆ దీపావళి ఫెస్టివల్ గురించి విన్నారా మేడం మీరు
ఆ తెలుసండి చేసుకుంటామండి నోములు ఉన్నవాళ్ళు నోములు నార్మల్గా సెలబ్రేషన్ చేసుకుంటా అది టూ డేస్ చేసుకుంటామండి
నోములు ఉన్న వాళ్ళేమో ముందు రోజు వేసుకుంట దీపాళి తర్వాత రోజు చేసుకుంటారేమో కదా పండుగ
అవును దీపావళి ఇలా ము ముందు రోజ అనా నెక్స్ట్ ఏమంటారు అమావాస్య ఏ రో స్తే ఆరోజ చేసుకుంటారా అమామస్యని చూసి నోములు ఉన్నవాళ్ళు ఆ సో నెక్స్ట్ డే వచ్చేసి దీపావళి వే కుంటారు మాముూలు ఉన్న వాళ్ళంటే ఈ మంట సత్యనారాయణ వ్రతం చేస్తారు
దీపావళి రోజు లక్ష్మీ పూజ కూడా చేస్తారు కదా మేడం ఏమన్నా ఓపెనింగ్స్ పషాబ్ షపింగ్స్ షాపింగ్ మాల్స్ నీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఆ రోజు ఓపెన్ చేస్తారు కదండి దీపావళి రోజు
ఉ
ఆ రోజు కూడా బంతి పూలతోట తోరనాలు కట్ బాగా ఇల్లు డెకరేట్ చేసి ఫస్ట్ దీపం పెట్టి ఈవినింగ్ టపాసులు కాల్స్తా రా మేడం మీరు
ఆ కాలుస్తామండి మార్నింగ్ స్నానం చేసి రెడీ అయి ఫ్రెష్ అయ్య నాన్ వెజ్ తింటాం ఆ రోజు నోములు ఉన్న రోజు కాకుండా దిపాళి రోజు తింటామండి సో చిచ్చు బుడ్డలు కాకర బుడ్డెలు ఇవన్నీ కాలుస్తామండి క్రాకర్స్ అయి ఈ బానే కాల్స్
మేము కూడా అండి మేము కూడా అండి రాకెట్ బాంబులు క్రాకర్స్ భూచక్రాలు సిచ్చువుడ్డులు
ఆ అన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్సే కాలుస్తానండి
అవునండి మీము కూడా అంత చిన్న చిన్న ఐటెమ్స్ కలుస్తాము మళ్ళీ ఈవినింగ్ కూడా దీపాలు పెడతామ అండి మేము
ఆ సేమ్ ఎస్ ఇట్ ఇస్ అండి నేను కూడా దీపాలు పెడతామండి ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఇది కార్తీక మాసం వరకు పెడతామండి
అవునండి మేము కూడా అంతే కార్తీక మాసం ఇంగ దీపావళి తర్వాత నుండి కార్తీక మాసం స్టార్ట్ అయితది కదా ఆ కార్తీక మాసంలో మేము నాన్ వెజ్ కూడా తినమ అండి ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ దీపాలు పెడతామండి
ఓకే మంచిదండి అట్లా చేస్
మార్నింగ్ చల్లటి నీళ్ళు స్నానమే చేస్తనండి.
ఓకే దివాళి రోజు అది కార్తీక మాసం రోజా అండి.
ఆ లేదు మ ఆ కార్తీక మాసంలో డైలీ చల్లటినీతో స్నానం చేసి, ఉసిరాకు ఏసుకొని తలస్నానం చేస్తమండి. అలా జరుగుతే పవిత్ర, విపుణ్యస్థానం అంటారని మేము అలానే పాటిస్తామండి.
ఓకే అండి బాగుందండి. నేనంటే చల్లటి నీళ్ళు కాకుండా నార్మల్గా హాట్ వాటర్ పోసుకుంటాను, బట్ ఇవన్నీ అళ్ వే సుకుంటానండి
అవునండి మళ్ళీ నాన్వజ్ కార్తీక మాసం మొత్తం నాన్ వెజ్ తినకుండా, సోమవారం పూట ఒకపొద్దు కూడా ఉంటే మంచిదని అంటరు మేడం. కార్తక మాసం లో అయితే నేను నాన్వెజ్ జ్ అయితే తినకుంటనే పాటిస్తాను మేడం, వీలయినంతవరకు నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ లోపు, ఈవినింగ్ కూడా సిక్స్ తర్వాతనే దీప్ పం పెడతమండి.
మంచిదండి గుడ్ హ్యాబిట్ అండి, నేనంటే ఇంగ ఇగ నార్మల్ గా కార్తీక ప కార్తీక పౌర్ణమి రోజు ఫాస్టింగ్ ఉంటాను గని మిగతా రోజులు ఏం కాదండి మండే చేస్తానంతే, కార్తీక మాసంలో ఓన్లీ మండే, ఫ్రైడే కార్తీక మాసం రోజు అంతే.
మళ్ళీ కార్తీక పూర్ణం రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల తోటి ఆ దంపతత్ త్తులు వెలిగిస్తే మన్ జీవితాంతం కలిసి ఉంటారని అదొక నమ్మకం అని, ఆ రోజు అందరం కలిసే దీపాలు ఫ్యామిలీ తోటి కలిపి, దీపం పెడతమండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులతోటి
మ మేము కూడా అండి, పక్కనే ఏదైనా దగ్గర టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ కి వెళ్ళి పెట్టొస్తామండి.
అవునండి ఉమ్ కార్తీక మాసంలో ఓకే శివాలయం దర్శనం చేసుకుంటే మంచిదని మ్యాక్సిమం టూ త్రీ టైమ్స్ వెళ్తూనే ఉంటామండి, శివ కార్తీక మాసంలో టెంపుల్స్ కి
మేము కూడా అండి. మండే లేదంటే ఫ్రైడే వెళ్తాము, పక్క శివరాత్రి అది కార్తీక మోసల్లో రోజుయితే పక్కా వెళ్తామండి.
కార్తీక మాసంలో ఎక్కువ శివుడు ఫేమస్ కాబట్టి వేములవాడ శ్రీశైలం కురివి చాలా ఫేమస్ అండి, రామప్ప వేయి స్తంభాలా
అవునండి అవి చాలా ఫేమస్
కు వీలుని బట్టి అదోక టెంప్ టంల్ అదొ ఒక టెంపుల్ కి మేము వెళ్తూ ఉంటూ వస్తూ ఉంటాం మేడం, పాలకుర్తి కూడా మేడం.
నేను పాలకుర్తి కి వెళ్ళాను, ఇది వేముల వాడకెళ్తాను ఇంగ మిగతాయి అంటె తెల్ నీ రొండు మాత్రం వెళ్తానండి పక్కా వెళ్తానండి.
అదే శివుడు మళ్ళీ ఇగ అవును మేడం కార్తీక మాసం ఒక్కొక్కరి కార్తీక మాసంలో నాగుల చవితి కూడా వస్తది కదా మేడం. నాగులు చవితి రోజు కూడ ఆ పుట్ట పాలు పొత్తమండి, మంచిగ జరుగుతదని పుట్టల పై ఏమన్నా శని పూజ శని లాంటివి ఉన్నా కూడా ఏమైన్న దోషం ఉన్నా పోతది అంటరు మేడం నార్మల్గా కార్తీక మాస మే కాకుండా మనకేమన్నా దోషం ఉన్న పోవాలంటే, మంగళారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాం కదా మేడం. ఆరు ఆ రోజూ సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు పాలు తీసుకుపోయి పుట్టాల పోత్తే ఏమన్న చెడు దోషాలున్న పోతాయండి.
ఓకే అండి నేను తప్పకుండా ఈసారి చేస్తానండి.
నాగలచౌతి గాని ఆ శనివారం రోజు నవగ్రహాలు చుట్టూ తిరిగితే శని దోషాలు పోతాయండి అట్లా ఒక ఫార్టీ డేస్ నమ్మకం తోటి చేస్తే ఏమైన శని ఉన్నా పోతాది మేడం కంపల్సరి మంచ్ జరుగ్ అంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను మేడం మరి అంత మూఢనమ్మకం అని కాదు కాని కొంచెం ఏమంటారు డెవోషనల్ కు కూడా కొంచెం నమ్మాలి కదా ఓ మొత్తం దాన్మినే కాదు మేడం హార్డ్ వర్క్ చేసుకుంటూ దేవుని నమ్మకం ఉంటే మంచిదని నా ఒపినియన్ మేడం నాకు జరిగింది మీకు ఏ చేస్తున్నా మీరు అలానే చేయ్యాలి నేను ఫోర్స్ చేస్తలేను నాకు జరిగింది మీక్ చెప్తున్నా మేడం
చేస్తానండి పక్క చేస్తానండి ఈ సారి తప్పకుండా చేస్తానండి మంచి జరగతుదంటే ఎందుకు చేయ్మండి చేస్తానండి కార్తీక పూర్ణమి రోజు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా చేస్తానండి ఇంకేం చేస్తారండి
హ్మ్ కార్తిక మాసం అయిపోన లాస్ట్ లాస్ట్ డే కూడా నా ఏమంటారు కూలిపోన్నామే అంటారు మేడం
ఓకే ఆ రోజు ఎంస్తారు అండి
కూడా త్రీ సిక్స్ ఫైవ్ ఒత్తిలు తీసుకొని నదిలో వదిలాలి మేడం మాక్ ఆమె ఆ ఆమెకు వెళ్ళే వీలు లేక వాటర్ల వదిలేస్తది ఒత్తులని మనం ఈ కార్తీక మాసంలో ఎవరికనేని సిచ్యువేషన్ వల్ల పాటించకపోతే ఆ పోలి పౌర్ణమి రోజు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల తోటి మనము దీపాన్ని వెలిగించొచ్చు అవునండి నదిలో వదిలేయాలి
మ్మ్ హ్ చేస్తానండి నేను ఏం చేస్తాను అంటే ఆ రోజు ఒక టబ్బు లో వాటర్ పోసేసి అదే నది అనుకొని ఇంట్లో అట్లనే చేస్తానండి పూజ బయటికి వెళ్ళే వా టై అంటే ఏమంటారు సిటీలో ఉంటున్నాము సో అందుకోసం ఇక్కడ ఏం ఉండవు కాబట్టి సో నేను అలా చేస్తానండి ఓన్లీ ఏమంటే టబ్బులో వాటర్ పోసుకొని అలా వత్తులు వెలిగించేసి అలా చేస్తాను అట్లా కూడా బానే దేవుని తోడుగా మంచిదేలా
శివుడికి ఇష్టం కాబట్టి శంఖము ఆ శివవి శె శివలింగం మీద కూడా వాటర్ అభిషేకం ఏ చేస్తే మంచిగ జరుగుతది మేడం
ఆ అవి కూడా చేస్తానండి పాలాభిషేకము పెరుగు అభిషేకము
అవును మేడమ్ అవి చాలా మంచి శివుడికి ఇష్టమైన విభూది అవా శంఖు పూలు అని ఉంటాయి మేడం బ్లూ కలర్లో అవి కూడా శివుడికి చాలా ఇష్టం మేడం ఆ పువ్వులు సమర్పించిన బిల్వ దళం ఆకు అంటారు కదా మేడం మారేడు
ల మాకు
ఆ మారేడ కాయ్ ఇవన్నీ తీసుకొచ్చి శివుడికి అర్పణ చేస్తే మంచి జరుగుతుందనే మనం ఓ నమః శివాయ ఓ నమః శివాయ అన్నా కూడా ఆ మంచి జరుగుతుంది మేడం మనకి ఎప్పుడన్నా అంటే కో కోప్పం వచ్చి ఫ్రస్ట్రేషన్లో మనము చేస్తాం కదా అలాంటి టైమ్ లో కూడా ప్చ్ అంటే మన కాన్సన్ట్రేషన్ ధ్యానం టైప్ మేడం ఇది మెడిటేషన్ టైప్ అనమాట ఇష్ట దైవాన్ని తలుసుకుంటే మనకు మంచిది అనమాట ఒకరి మీద మనకు ఆ మనం ఒకరి మీద కోపం ఇట్లా లేకుంటే అయితది మేడం
చేస్తానండి పక్కా చేస్తానండి ఈసారి తప్పకుండా
దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల ఏంటదంటే ఒకరిని మనము చేయిజార్చకూడదు ఒకరిని నిందించకూడదు తప్పని తెలిసిన అది వాళ్ళకే దేవుడి మీద నిందేయడి మేడం అంత మనకే మంచి జరుగుతది గాని వాళ్ళు తిటీళ్ళని మనం అంటే ఇద్దరికి గోడవై మాటలు బంద్ అవుతాయి మేడం ఉన్నన్ని రోజులు మంచిగా మాట్లాడుకో
ఎవరిలో అయినా సరే నేను మంచిగా ఉండడానికే చేస్తానండి తె అనేది మన వరకు పనిచేస్తుంది మంచితనం అనేది పది మందికి ప చాలి కదాండి సో నేను కూడా అలాగే ఉంటానండి
ఆ అలానే చేస్తని ఉన్నన్ని రోజులు ఎన్ని రోజులు బతుకుతామో తెలిదు ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉంటి ఉన్నంతలో పది మందిగా ధ్యానం చేస్తనే మనకు పుణ్యం
అవునండి మాక్సిమం అయితే నేను కూడా ఎవరికోకరికి ధానం చేయడానికే టే చూస్తానండి అంటే ఐ మీన్ ఎక్కడైనా సరే ఎవరైనా సరే హెల్ప్ చేయడానికే చూస్తానండి వాళ్ళ ఏ పో సిషన్ ఉన్నారు ఏమిన్నారు అనేది నేనైతే పక్క నేను ఎలా ఉన్నా కూడా ఏ ంటి సిచువేషన్ నాకున్నా లేక నాకు ఉన్న దాంట్లో ఫిఫ్టీ పర్సెట్ అలా ఇస్తూనే ఉంటా అండి
అప్పుడప్పుడు గుడిలో కూడా మనము మనకు కుదిరినప్పుడైనా ఇంత ప్రసాదం దేవుని గుళ్ళయితే అయ్య గారు పంచి పెట్టినా కూడా మనకే దక్కుతాది మేడం పుణ్యం అనేది
ఆ అవును అండి చాలా మంచి విషాలు చెప్ప ప్పారంండి మీ వల్ల అన్ని చాలా మంచి విషయాలు తెలిసాయి సో నేను నెక్స్ట్ టైమ్
మీరు చె మీరు చెప్పినాయి కూడా నేను కొన్ని నేర్చుకున్నాను మేడం నెక్స్ట్ టైం నేను కూడా మీరు చెప్తుంటే నాకు కొన్ని కొన్ని గుర్ ర్తిస్తున్నారు
ఆ ఓకే అండి నా కూడా అండి
ఆ ఓకే మేడం హేవ్ ఎ నైస్ డే మీరు ఇలానే మళ్ళీ కాల్ చేసి మీకు తెలిసిన అన్ని విషయాలు షేర్ చే ఇలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడడం
థాంక్ యూ అండి థాంక్ యూ మ ఓకే అండి